ఆ అక్క ఎమ్ చెత్తనవ్ ఆ
ఏ లే ఒట్టిగానే ఉన్నారు ఇంత మునకనే బావ వచ్చిండు బయటికి పోయిండు
వచ్చిండ
వచ్చిండు ఒట్టిగానే కూర్చున్న ఏ లే ఒట్టిగానే కూర్చున్నంటలేనా కాలిగా కూర్చు అయింద పని కూర వండాలి గానీ వండితే వండుత లేకుంటె లేదు
అయ్య ఏనిట్లు
అ అప్పుడికి కట్లాయతే గట్లా
అయ్యో ఎట్లయితే అట్లా అంటయిందిక్క హోటల్ నుంచి వెళ్ళ కొనుకు రమ్మంట
హోటల్ నుంచి కొనుకలేడుగానే అప్పటి వరకు చూస్తాం అప్పుడు ఇప్పుడ టైం ఎంత అయితంది ఏడైతుంది
ఏడు అయితంది
కొంచం అయినంకా వండుతా రేపా ర ఆ రేపు పోను మంచిధని
ఆ
నా
అవునా
హు
అదే పెద్దమ్మ ఆటికి పోతాదాంట కదా దివాలా కాటికి పోత కదా
ఆ రేపు దినాలకు పోతానుంట అని పండుగ ఉన్నది కదా అని అంటే పోకపోతే ఏమనుకుంటారు పోను అని అన్నది పోతాను అన్నది
ముందు స్నానం చేసి
దీపం పెట్టి నిమ్మల్లా ఎట్లాగ వాడా వాళ్ళు గుండు తీసుకొని అన్ని చేసేసరికి లేట్ అయితాయి కదా వాళ్ళ పనులు చేసేసరికి అదే పది గంటల వరకు దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని నిమ్మల్లాగనైనా పోయి రావచ్చే ఏ ఉన్నది
ఆ నిమ్మలంగనే పోవచ్చునే
త్ర సాయంత్రం వచ్చి స్నానం చేత్తే అయిపోతాది మళ్ళా
ఆ అంతే
ఆహ్ ఎట్లాగ బాప మళ్ళా దీపం పెడతాడు కొబ్బరికాయ కొడతాడు
అవును ఇగా పెద్దవల్లాకి కొంచం ఇగా దూరమే ఉంటాడుగా
ఆ
అంటే పెదవారం ఒప్పుకున్నాడా అక్క
మొక్కుకునుడు మొక్కునుడు అంటే ఇ ఉటియనే మొక్కుతా అంటే మొక్కుతంటే ఇ అదే అలవాటు అయిపోయింది ఉటిగా మొక్కుడే
ఇప్పుడు నీజు కూడా ఏం తినడు కదా
నేసు గీసి ఏం తినడు
ఇప్పుడు చికెన్ అండినా ఏ రోజు అయినా
ఏ రోజు నాసలు మొత్తం ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అయిత కావచ్చు ఏం తినడు ఒక వెజ్ ఒక వెజ్ క్కటే
వెజ్ ఒక్కటే మళ్ళీ నాదైనా ఎవరు ఇంటికాడ తినడు
ఇప్పుడు మీ ఇంటి
మా ఇం నువ్వు కూడా అంతంత మాత్రమే మల్ల స్నానం చేసి వెరైటీగా వండడితే తింటాడు లేకపోతే తినడు
ఏడు
వాటర్ బాటిల్ లోన్ కో వసుకుంటాడు బయటనే
రంసార్ చేసి అందుకే పెద్దవ్వ కూడా వచ్చే టైం కి వండుతాను అంటది
ఆ స్నాన స్నానం చేసి నీటిగా ఉండి వండుతంది అన్నట్టు ఇప్పుడు వీటికి వచ్చినట్లనే ఎక్కడి పోయినట్లనే మంచినీళ్ళు కూడా తాగరు
ఏదైనా గంతే ఇ
హు నేనైనా ఏడు పోనా ఒక బాటిల్ కొనుక్కొని పోతాడు
కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండాలని మొక్కున్నాడు కావచ్చు
హు అప్పుడు మంచి లేదు పానం మంచి లేదు కదార అప్పుడు ఎట్లుండే గంటాకో తిరుగడియకు తిరుగలేకున్నానె
ఇప్పుడు పెద్దమ్మ మందులు వాడతాందా అక్క కిన్నీల గురించి
మందులు వాడింది కానీ మళ్ల నొత్తాందంటాన్ది రొండు మూడు రోజుల నుంచి మళ్ల నొత్తాందంటాన్ది మొన్నటి నుంచే వదన పోయింది చూషినవా?
ఆ
ఆ రోజు నుంచే నాకు నడుము పట్టుకున్నట్టు అయింది, మల్లా నాకు నొప్పిలేతాందంటే స్కానింగ్ ఇట్లా దీయించుకో అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోయి, స్కానింగ్ తీయించుకో ఏది ఎట్లా అయిదో తెల్వదు, ఇప్పుటికే గన్ని పైసలు ఖర్చుయినాయి కదా దానన్నా హ్మ్ గన్ని పైసలు కా సైనా ఇగ మళ్ళీ ఇబ్బంది అయితది ఊకే ఊరికి రావాలంటే నేను ఊరికి రాలేను, ఇప్పుడు చేతిలో కూడా రూపాయి లేదమ్మా కొంచెం మంచిగా జూయించుకోమను, ఇప్పుడే చిన్నగా ఉన్నప్పుడే అని అన్న
ఆ
అప్పుడంటే చేతిలో పైసలు ఉన్నాయి, ఆట గీటా కట్టినా
ఆ ఎప్పటికి ఉంటాయా అక్క
ఆ గట్లానే కొంచెం ఉన్నప్పుడే చూయించుకో, నువ్వు ఎదన్నా పడి చేసుకో, నా దానికి ఏమన్నా అయితే దాంతో నాకు భయం అయితాంది ముందుగల
ఆ కాదక్కా, దేనికైనా టెన్షన్ కదా
ఊమ్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రూపాయి పెట్టి టోలు కాదు ఉమ్ ఇప్పుడు ఏదున్నా నేనే చూస్ కోవాల్నా ఆహ్ జేత్ చేతిలో రూపాయి లేదని అట్లా భయం అయితాంది, అందుకే తొందరగా చూయించుకొని మరి ఏంటిదని చిన్న దానితోని పోగొట్టుకోమని చెప్పిన
అవును చిన్నగున్నప్పుడే పొడగొట్టుకోవాలె
హ్మ్ మళ్ళా ఇగ ఎక్కువ పైసలు కాలె, గప్పుడే గన్ని పైసలు పెట్టినావ్ ఆ పోయినప్పుడల్లా రెండు మూడు వేలు రెండు మూడు వేలు ఆ మునిప్రసాద్ దాంట్లో జూయించిన
ఏందాక్క హాస్పిటల్ కంటే మామూలు విషయమా అక్క ఫీజే ఐదు వందలు కాదక్క
ఆ ఆరోగ్యశ్రీ దాని మీద కూడా జూయిస్తానంటే ఆరోగ్య దాని మీద కుడా ఆరోగ్య శ్రీ దాని మీద జూయిస్తే ఆ రెండింటికేమో మాఫీ ఒక్కదానికో రెండింటికో తీసుకున్నాడు డబ్బులు
అంటే
సగం మాఫీ సగం తీసుకున్నాడు అన్నట్టుగా అది మన వాటికి అ ఏంటిది టెస్టలకి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ యురిన్ టెస్ట్ చెత్తారు కదా
అవునా
ఆ వాటికి తతీసుకొన్నిటికి తీసుకున్నాడు, కొన్నిటికి తీసుకోలె అన్నట్టు ఆరోగ్య శ్రీ కార్డు మీద
ఆహా
గట్లా
అప్పుడు ఎక్కడ చూపించినావు పెద్దమ్మకు
మునిప్రసాద్ కాడ చూయించినా, గక్కడ ఎవలో ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేదిక్ కాడ చూయించిన
ఆ
ఉ రెండ్ మూడు దీక్కులో తిరిగిన
చూయించినావు గాని మళ్ళీ ఎప్పుడన్నా ఎక్కువైతే ఇబ్బందాయితది గావచ్
ఆ ఎక్కువ అంటే మా అప్పుడు పడిపోయినట్టు అనిపించింది నాకు అని అన్నది పడిపోయినట్టు అ నప్పించింది అని అన్నాంకా ఇగ తర్వాత నొప్పి లేవలే అన్నది అప్పులవళ అన్నా కానీ మళ్ళీ ఈ రెండు మూడు రోజులు మళ్ళా నొత్తా నొస్తాందని అంటాంది నడుము నత్త పట్ పాటుకున్న అవుతాంది నాకు అని అంటూమది తొందరగా చూపించుకో, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోయి చూయించుకో చెప్పినా నాకు
స గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచిగా చూతారు క
మ్ అయితే ఇప్పుడు స్కానింగ్ లకి మనకు ఫీస్ ఉండది కదా ఆర ఆడా రిపోర్ట్ ఈయ్యకుండ నీ మనకు ఏమయింద అనేది తెలుతది
సెల్లుకు పెడతారు అక్కమ్మనం పెట్టుకోంటే
ఫోన్కు వెర్తర
పెడతరు పెడతరు అమ్మ అప్పుడు ఊకే పెడిస వచ్చారు కదా
ఆ
ఇడుద్దా కాకపోతే స్కానింగ్ కు మనకు ఆరోగ్యశీ కార్డు ఉండాలే రేషన్ కార్డ్ అనా ఆరోగ్యశీ కార్డు అనా తీసుకోకపోతే చేయిస్తరు చేసినాక మన సెల్ నెంబర్ అడిగి పెట్ ఎట్ట మళ్ళ పెడతరు
అయితే అళ్లా అడుగితే ఈ ఇయ మన్నారట ఏమని అంటే అంటే స సాపుడడా కూకునన్నారు అన్నట్టు వెళ్ళ అప్పుడు దయించుకున్నారు రెండు సార్లు తీయిస్తే అప్పుడు కిడ్నీ వాప వచ్చిందని అన్నరు
ఓ
తర్వాత మళ్ళ ప్రైవేట్ లో చీవిస్తే కొంచెం స్టోన్ లాగా ఉన్నది అని చెప్పిడు అన్నట్టు చిన్నగనే ఉన్నది మందుల తో దకువ అవుతా అని చెప్పిల్ల నాకు
తనీ కప్పుడు కొ కొ మందలు పడతే పడిపోయినట్టు అయింది
ఆ ఎన్ని మందులు వాడినా అబ్బోదా అని చూస్త నాకే జ్వరం వచ్చింది
ఓ అక్క హాస్పిటల్ లో పండా తిరుగితే అది వేరే ఉంటాయి
ఆ అబ్బో నాకు నాకు తెలిసింది కదా దాన్ని పట్టుకొని తిరుగుతాయి నాకైతే కుత్తదు దానికే సుక్కాలు కనపడ్డాయి నాకైతే
నే అప్పుడు నిమిషంలో లేనక్క అమ్మని బట్టుకొని
ఆ అమ్మన్ బట్
ఓ అది స సగసుకుమర్కమన్నారు కాని హాస్పిటల్ అన్నే ఏడుపోతే
ఆ ఇవి మళ్ళా నువ్వు అన్ని అనుభవించున్నావు కాదురా
ఓ అనుభవించుడాటా తుడాడు అనుభవించుడు ప్చ్ ప్రతి ఒక్ కంటే ఇగ ఐపేనా పట్ అయిపోయింది అలవాటు గోరమ గోరమ అది జేసిన కథలు అయితే చేస్ కోచ్చు ఏమన్న గుర్తు చేేసుకుంటేనే అబ్బో ఇగ మార్చ్ లాస్ ఇంత పిచ్చి పిచ్చి చేేస్తుడు ఉరుకుడు అటురుకు కుడు ఇటురుకుడు
ఆ అటురుకుడు ఇటురు కాచ్చ వీటు సచ్చింద అంట మల్లురుకుడు
ఇప్పటికీ పిడుసత్తే అట్లనే చేత్తదక్క కాలు కాలు చేతది
మరి ఎట్లా
అది స్కానింగ్ దీస్తే ఏం లేదంటాంది
ఆ ఏమ్లెంది గట్లందుకైతదరా మరి
కొంచెం అప్పుడు అమ్మకు పిడ్చ పస్కర్ అయినప్పుడు ఎఫెక్ట్ వడ్డది కొంచెం
ఆహా
మళ్ళా ఈ అన్నయ్యన్న డోప్ల ఇంకా కొట్టేసరికి కొంచెం అట్లా ఇప్పుడు నేను గోప్పడతా గావట్టి ఇప్పుడు నేన్ నేను ఇంక దాని ముందు ఇంకా అది బాగా అయిపోతదని ఎప్పుడన్న బాదపడితె ఇంటికాడ ఎడ్ తగని దాన్ ముందేడువ
ఊ ఎందుకంటె ఇగ నిన్ను జూషి బత్కుడేగాద్ర వాల్మాత్ త్రం
ఆ అదదే అందు తే
ఇగ మా అమ్మని మంచిగా ఏసుకోమనలె మంచి త తిండి తినిమానలె ఏ టైన్షన్ పెట్టుకోవద్దా అనలిగ
ఓ ఇప్పుడు మందులు అక్కడ ఒకసారి హైదరాబాద్ హన్మకొండ చూపించుండు మళ్ళ బాబ ఇక్కడ స్కానింగ్ తీసిన నెంబర్క ఎందుకైనా మంచిది చూపిద్దామని రాజుబాబేలు సరతకోలు అప్పుడు హనుమకొండాక్ అన్మకొండల చూపిచినమ్
ఆ ఏమన్నారు అరు
స్కకానింగ్ లో కూడా ఏండాల అ పదివే స్కకానింగ్ ఎందుకే మళ్ళ గవర్నమెంట్ అని మంచిగా రాలేదా అని మళ్ళీ దీపచ్చినం ఏం ర నార్మల్ కొంచెం ఆమె ఆలోచించడం కొంచెం వీక్ కావడం అప్పుడు ఎట్లుండేయ అమ్మ లడ్డుకు లడ్డు ఉండి మస్తు పని చేసుకునే, ఆ పని అనేది మరవలేదు పని చేసుకుంటది
మ్ పని చేసుకుంటాంది గాని మనిషి వీక్ తలదారా
ఆ వీకంటే ఇక శద కాదు అక్క అన్నం కూరవ అనుకున్న అందుకే ఇప్పుడు బయట పని పోనియపోడే కారణం అది
అయితే అయితే పోకుండా అయితే ఉన్నంత సేపు ఇంత వండు కొ దంటే అదే
ఆ అందుకే వెరు పోవని
పోకుంంటాం అయితి హేడ్ పోకుంటాం అతి మనకళ ముందు మంచిగా ఎంత పని చేసుకొని ఉన్నదోల ఎంద తిన్నద నయా అయ్యిందా పని మారి
దొండదయల్ కొత్తనక్కా తోడు వాళ్ళ కొసనవ ఇగ కోస్తా కట్ చేసి దొండకాయ అన్నత దొండకాయ అండి రైస్ పెడితే ఇక చిన్నమాకి పెట్టిన రైస్ ఆల్రెడీ
అంటే ఆమెకు వేరే వండుతావర
ఆ
మొత్తం వండుతావా
ఆమెగ వేరె ఉండదాక మెత్తగా వండదు
అవునా
మ్
సర తి కొస్కో మరి తరవాత ఏయి సరే